అంకా
చెప్పురా
అయిందా ఎంచేస్తున్నావ్
ఏంలేదురా ప్రోగ్రామ్ వత్తే చూత్తాన్న శ్రీదేవి డ్రామ కంపెనీలా అవార్డు ఇస్తారు వాళ్ళకు
అవాడా
హ్మ్
ఆహా
ఇ వేరే వా లు అత్తలు వేరే వేరే అంతేడబ్బు ఉన్నోళ్ళు ఎట్లా చేయాలి డబ్బు లేని వాళ్ళు ఎట్లా చూస్తారు అనేది చెప్తారు వాళ్ళు
మ్
అట్లా
అ
హ్మ్ ఇయ్యాల ఆదివారం ఏమ కష్ట సినిమాలొత్తాయ్ సీరియల్ ఏం రావ్
అన్ని ప్రోగ్రాములే కదా
అన్ని పోగ్రాములే
ఉమ్
సినిమాల్ ఏం వాత ది కోతులు చేబట్టి సిప్పకాడ లటుకున్న దుకే వరకు సిగ్నల్ వత్తలేదు
అది అటు ఇటు ఊగుతందో
ఊపుతాంది అది వైరు ఉన్నది చూడు వైరు తీసి తీసేస్తంది మరి కావాలని అది ఉడవికి ఇట్టిట్ట చూస్తుంది
అహహా ఆ
సూత్తె మల్ల పోయి చిట్టి ఎక్కి పెట్ వత్తాంది మళ్ళ వత్తాంది ఒక్కొక్క చానలు అత్తాందో చానలు అత్తనేలదు
అంతేనా
ఆ
ఆ సిగ్నల్ పోతాంది గావచ్చు.
సిగ్నల్ పోతాందీ సిప్ న కదిలిస్తాంది. తిన్నరా
ఆ తిన్నాక్కా అప్పుడే దిన్నా. చిన్నా ఇగో టీ ఈద్ తనా
మళ్ళా తినుడు లేదు ఇగ
ఇగ మల్లే ఎక్కడిది తినుడే లేట్ గా తింటిని
హ్మ్
హ్మ్
ఆదే
తినడు లేటుగా తిన్నా ఆ బ బ్యాండ్ మేళం సినిమొత్తంటే సూత్తన
హ్మ్ ఏల్ల
ఏ ఇల్లా వేరే వైఫై గదా మాది.
ఆహ
హ్మ్ దాంట్లా సినిమాలు వత్తయి అవి సూత్తాన
వైఫై కి ఎంత్ ఎంత అయితాంది.
ఏడు వందల్ దాకా అయితయ్
ఊహు అంటే సంవత్సరానికోసారి వేసుకున్
కాదు నెల ఓ అవయవాలకు రెండుర్కి ఒక ఆయన ఉండే నెల కేడొందలు ప అదేదు మ్ మరి ఇది టీవీ ఛానల్ లది మూదొందలు
ఆ
దాని మూడు వందలు గిట్లా అయితై అన్నట్టు
వీళ్ళను శ్రీమంత్ శ్రీమంతుడు అత్తంది
ఊ
వేరే దాంట్లోనో వేరే ఆ సాంబాయ్య ఏదో వత్తంది ఇడియాట్ టత్తాంది
అంతేనా ఊ
ఏదో ఒకటి ఇగ సూత్తాను. ఏండా బయటికి తొంగి చూస్తే మెరత్తాంది
ఇంకా ఏదోటి చూసిన ఇత్తాన్నే
ఆ మెరుత్తాంది ఎండకు ఎండ పెడతంది కోతులు ఒక్కటే ఉరుకుడు దునుకుడు గాయగాయ చే
అంతేనా అన్ని పిల్లలు తల్లులు అయ్యేసరికి ఇంకా చా నయి కా ఆగా ఆగా చే తనే గావచ్చుగా
ఆగవాగవ అన్నయనే పిరుగు అన్నీ పిల్లలే చిన్న పిల్లలు పొత్తొమ్మిది ఎన్నుకోటి పట్టుకొని పోతాయి ఆ
ఆ
అయితే చిప్ప లాగా రాదా అంటే డీసీ లాగనా మీది
బిసిలా కాదు ఇప్పుడు మనం బ్యాలెన్స్ ఎట్లేయించుకుంటాం ఇంట్లా ఆ కాఎక్కువేసుకొనివైఫై పెట్టించుకో నెట్ ఒత్తాది భూమున్నది కదా ఆ నెట్ వత్తది ఫోనుకు కనెక్ట్ చేసుకుంటే ఫోనుక్కూడా వత్తది
మాకూ ఇప్పుడు ఈస్ సినిమాల్ నచ్చకపోతే యూట్యూబ్ కనెక్ట్ చేత్తది చిట్టి
అంటే అది మన సెల్లుల్ నుంచి కనెక్ట్ చేస్తుడు కా ఏది మన సెల్లుల్ నుంచి కనెక్ట్ చేసుడు కాదు
ఆ ఆన్నుంచి ఎల్లిన
ఆ టీవీల నుంచే మనం కనెక్ట్ చేసుకునుడు
ఆహా ఏది ఇష్టమైన చినిమా అయితే అదే సూసు
ఆ సూ చూడొచ్చు ఇండ్లా యూట్యూబ్ కూడా వత్తది టీవీల
ఆ
మన సెలవులది కాదు అది వేరే యూట్యూబ్ అన్నట్టు ఇంలా వేరే యూట్యూబ్ దాన్ని దానికే ఇది కనెక్ట్ చేయకుండా ఇప్పుడు మనం ఇది కనెక్ట్ చే మనని ఫోన్ లో నెట్ అయిపోతుది కదా
ఆ
అట్లా కాదు ఇది
అట్ల కాదా
ఆ
సిగ్నల్ కే ఏం ప్రాబ్లం ఉండది మంచిదే
ఆ మన సేల్లులు నెట్ అయిపోయిన మనం ఇది ఆన్ చేసుకొని వైఫై ఆన్ చేసుకొని అ మన హాట్స్పాట్ ఎట్లా ఆన్ చేసుకుంటాం గట్లా ఆన్ చేసుకు కొని సెల్ చూసుకోవచ్చు ఆ నెట్ తోనే
వీళ్ళది అన్నోళ్లది గ్యాస్ అయిపోయింది అన్నారు మరి ఆ బాబుని బుక్ చేయమన్నారు చేసిండు మరి మళ్ళా తీసుకు గొప్పోలేకదా
ఎంటి గ్యాస్ ఆ ఐపోయిందట్న
అయిపోయిందట ఫోన్ చేసి ఏం చేతది ఎట్లా చేతది ఇదో నాకు గ్యాస్ బుక్ చెయ్ బాబు అన్నాడంట
ఆ ఏం చేస్తాడంట ఎట్ల చేస్తాడంట అంటే ఏ నుంచి వస్తాయంట పైసలు వాననికి
అంటే ఏం చేయాలి రా అది ఇది అన్నంకా మళ్ళా
వాళ్ళకే కాల రెక్కలు సక్కాగ లేవయే వాళ్ళ మీద నా ఆధారపడద ఊకె
హ్మ్మ్
వాళ్ళకి రూపాయి పెట్టాల గాని
ఇగ కాన అదే ఇక బుక్ చేసిండేమో మరీ బుక్ చేసినా గానీ మరి కాలి మొద్దు తీసుకురాలేదు ఏం తీసుకురాలేదు అని అన్నాడు
హ్మ్మ్ వేరేటోళ్ళ అడిగే ఇస్తా అని అనుకున్నాడ ఎట్లా అనుకున్నాడు
మర అత్తదా అని అంటే అంటే రానని ఆ రాను మళ్ళా ఎండల వచ్చి ఎండ బాగ కొడతాది. ఎండలు వచ్చి మళ్ళా పొద్దున మళ్ళ పనికి రావాలన్నాడు. కానీ మరి అలా వచ్చిండో రాలేదో చాల నట్టున్నది లేకపోతే కనిపియపో పోనా
నిన్న రాలే
తున్న కాంటేకే పోనా
ఉ హ హా అ ఆయితే ఎలాగా ఇలాంగాదా వచ్చిండు వత్తా అనుకుంటా న అంతేనా పొద్దున్న పోయే నిన్న కూడా కనిపియలేదా అక్క. వత్తాను అన్నాడు అం అత్త మరణన్నా చడి ఏ విజాల
లేపకు య రేపు రాదం అంటే లేపకుండా ఎన్ని గంటల దాకా అయినా పంటడు అని అన్నది మరి ఆ అమ్మ మరే వచ్చిండు ద రాలేద ఆన్ అన్న అత్త మాత్రం ఒక్కసారైనా కనిపియ్యడా
ఆ అదేగా మరి పొద్దంతా ఎలా ఆదివారం నువ్వేనా తయ్ అమర్
మరే కనిపియ్యలే
అ పొట్టిల అన్న హాయ్ అంట వింటా పెం పై ఇంకా ఉ కనిపియ్యలేదా అయితే ఎటు పోయిండు
కావాలంటే
అఆ నేను తర్వాతగా అల్లేసి దాక ఉంటారు. ఇంక మూడు రోజులు ఇక ఇ వచ్చే ఏం చేస్తారు. ఇప్పుడు ఏం చేసేదేముండది.
గ్యాసే లేదాయే అచ్చినా గ్యాస్ అద్దా హా
ఉమ్ ఉమ్ స్టార్ట్ హ ముందు గిట్ల అత్తరు కావచ్చు. ఆ
మరి విలచ్చిండ్రో మరి వీల్లు వస్తరో ఆన్నే ఉంటరో
ఎవళు
ఇలు శివ వాళు మొత్తం అచ్చిండ్రో ఇల్ ఉం ఉంటరో ఆనుంచి అత్తరో అంటానా
ఎమో మనకేంతెల్సు అక్క ఇగ
అదే
ఉమ్ వాళ్ళ ఇష్టం.
మరి ఈడికే అయితది అని ఒక మాట ఎవ్వలో గ చిరంజీవి లేడ ఆటోళ్ళు ఇటే అత్తరు ఇడికే అయ్యేటట్టున్నది అని న్నడు
ఎవలు
చిరంజీవి గౌల్లరావు చిరంజీవి ఆ
ఇటే అత్తనన్నాడ. ఏమో అత్తె అత్తరు కావచ్చు. వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏడ బతికినా మంచిగ బతికితే అయిపాయె లొల్లి పెట్టుకోకుండా.
ఆ
కుతేఏంఉన్నది.
ఆగదే
మరి ఆళ్ళు మంచిగ ఉండాలనే కదా ఇదంతా
ఉమ్ పనులు అయినయ.
ఏం పని ఉన్నది అక్క ఏమి లేదు ఇగ అయ్యో బా అప్పుడే అన్నం కూర అండుకునే. మరి
ఏ
ఆ ఇగో ఇది ఏప్పడిది అప్పుడే బాగుంటాయి.
ఆడు
ఆ ఎడ కోరతలేద సూడమా
ఆ ఇప్పుడు నీడ గావాలని చూ సం సరి పెట్టాలి అని చూస్తం చల్లగ ఉండాలని చూతాం అప్పుడు ఆ కావాలంటే అంటే అప్పుడు చల్లగ నీళ్లు
హ హ హ
ఇప్పుడు వేడిగ నీళ్లు ఇప్పుడు చల వాటికి
ఆ ఇగో చల్ల వాటికి తిప్పల పడాలి
ఆ అప్పుడు వేడిగా తిప్పలు పడాలి
ఆ
అ
నగా ఉంటాయి
అదే ఏం చేసుడో ఏం కతో
ఆ ఎండాకాలం అయితే కష్టమే ఉంటది
హ
సర అక్క
సరేరా